ఉహు ఏం ఉన్నది.
పోలే కాలేజ్ కి కాలేజీ కి బోలే కాలేజీ బోలే
కోరే
ఎందుకు ఈరోజు లేదా మీకు
లేదు
ఉహుమ్ హాస్టల్లో ఉంటారా డేసా
హ హాస్టలే
మరి పోలే అంటావ్ ఎప్పుడు పోతావు మరి ఉంటావ, పండగ అయిపోయెదాకా
ఈ పండక్కి పోవద్దా ఇంటికి
హాస్ట ఓ హాస్టల్లోనే ఉన్నావనం అయితే
హూ
హాస్టల్ ఉన్నవ్ గానీ కాలేజ్ కి పోలేదా
హు ఈ రోజు సెకండ్ సాటర్డే గా
ఓకే ఓకే మంచిగా ఉంటదా మీ హాస్టల్ల ఫుడ్
ఇగ మంచిగా అంటే గయ్యే కూరగాలు గయ్యే అన్నం గదే ఉంటది
అ ఏ అన్న అంటే ఇంటి కాడు ఉన్నట్టుంటదా
అంత మంచి ఏం ఉండద్ లే అంత మంచిగా ఉంటే ఏంది గిట్ల ఉంట
అవును అది కూడా కరెక్ట్ ఏ బక్కగా ఎండిపోయిన ఎంకమ్మ లెక్క ఉంటవ్
చెప్పు ఇంకా
తిన్నామన్ మన్ మంచిగా తినొచ్చు కదా నువ్వు
ఏమో ఇగ నాకు ఆశ లే, నాకు ఇగ నేను నాకు ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఏం ఉండవ్ నేన్ ఇట్ట అడ్డ గా అయితా అని.
మంచిగా తింటే మంచి గా ఉంటావు గదా, మళ్ ఏమనా హెల్త్ ఇష్యూస్ వస్తయి నీకే.
నప్పు మీరందరు ఉంటరేగా నాక్ ఎదురుశెత్తి ఏమన్న అయితే
ఉమ్ అందరం ఉంటాం కానీ హాస్పిటల్ పోయడానికి పైసలు కావాలి కదా
ఏమోలే అది ఏందయా
అంటే
తిన్నవా మరి మధ్యాహ్నం లంచ్
ఇంట్లే
అందుకేమో టూ అయితాంది
ఈ రోజు మాక్ కాలేజ్ లేదు ఇగ తిన్ లేయా ఇంటికానే ఉన్నా నేను
కాలేజీ లేకుంటే తినవా
ఇప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసి మాట్లాడిందింతసేపటిదాకా
హ్ ఆమె ఏడ ఉంటాంది మీ మంగ్ ఆమె మంగ్ లో ల అమ్మాయి
ఆమె ఆమె కూడా కాలేజీ పోతాది అంటే రోజూ పోవట్లేదు
వాలమ్ముతే ఆలమ్మ ఇక్ ఉండట్లే వాళ్ళమ్మతో ఉంటది మేడం మోకారు
అంటే వాళ్ళ అమ్మ తోటి స్కూ ఉన్నది కొన్ని రోజులు ఇప్పుడు ఈన్నే ఉంటాంది
ఆ మ్యారేజ్ చేసుకోరు ఎవరో ఫ్రెండ్స్ నా చేసుకుంటాది
పరాట
ఎవరు వాళ్ళ బావకేన పోలీస్ చాబర్ హ
వేరే బయట చూత్తారు చేసుకోడా అన్నయ్య
యా
అన్నయ్య చేసుకోడు
ఎందుకు
ఏసుకోడిగ ఆయనంతే
అంటే ఆయనకి ఇష్టం లేదా లే అంటే ఈమె వీళ్ళు చేసుకో వీళ్ళ ఇయ్యరా
తుంది చేసుకోడిగ అన్నయ్య
అమె గురించి తెలుస్ తన
ఇక తెలిసినా తెలియకుండా ఉన్నూర్లో ఉన్నాక ఈనకి తెలిదా ఏదైనా ఎట్లా ఎవరు ఎట్లాంటోల్లు అని
హ్మ్మ్ తెలుసు గానీ ఎంతైనా సొంత మేనత్తె అమగ్ కూడా ఫాథర్ లేడు గా
ఆ కరెక్టే గాని మరి కొంచెం అప్పుడు ఆయన జాబ్ రాకముందు ఆయన చిన్న చూపు బాగా తెల్సా మరి
ఉహు
అలా వాళ్ళు ఇగ జస్ట్ ఫ్రెండ్స్ తోటి తాగి వస్తె తాగుతున్నావ్ నువు చెత్తన్నావ్ అని కొట్టిండ్లు వల్ల ఆయనని అప్పుడ అంతా చులకనగా చూసిరంట ఇప్పుడు జాబ్ వచ్చినాక వాళ్ళమ్మమ్మ అందరి తోటి ఆడగమను అడగండి అడగండి అన్నది మొన్న వాళ్ళ నాన్న చనిపోక ముందు మా డాడీ నీ కూడా అన్నది అడగరాదు అడుగ అడగరాదయ అడుగు ఆ మీ బిడ్డని చేసుకుంటారు అడుగు అని అన్నది అంటే ఆమె బిడ్డ అవుతుది మా నాన్నకి అడుగురాదు వదిన బిడ్డని చేసుకుంటారు అడుగు రాదునింటే ఏమి అడుగుతే ఏవని అంటారు అడిగానని మన అ
ఉహు
ఏమోదు అన్న ఏమోతాడు మంచిగానే మాట్లాడతాడు ఎప్పుడనా కలిస్తే ఏమన్నా అవసరం ఉన్నా చెప్తాడు
ఏం అసలుయిన హైలైట్ కదా ఆయనకి రావడం
ఆ అన్న కష్టపడ్డు ఆ అన్న ప్రూవ్ చేసుకున్నాడు నేను మంచోన్ని నేను కూడా సాధించగలుగుతా అని ఆ ప్రూవ్ చేసుకున్నాడు అన్న అన్న అందరు చాలా చిన్న చూపు చూసిర్రు
ఆయన స్కూల్ డేస్ లో కూడా ఎక్కువ చదువుకపోయిదియా అనే ఒక అంటే ఎట్లా అంటే చదువని బ్యాచ్ కింద ఉండేటోదు ఆయనే
అవును అందుకనే ఆయన ఇప్పుడు ఫరు చేసుకు
హ్మ్మ్
ఎట్లీస్ట్ ఇప్పుడు బయట వాళ్ళు చూసిన కానీ ఇంట్లో వాళ్ళన్నా కనీసం మనుషిలా చూడొచ్చు
ఆ
ఇప్పుడు వాళ్ళ అత్తమ్మనే అట్లా అన్నది ఇప్పుడు జాబ్ వచ్చినాక అది ఇదని అంటే ఎట్లా అంటది అయినా ఇక వాళ్ళ అమ్మమ్మ అంటుంది కాని ఆమె ఏం అంటలేదు నిన్ననే ఫోన్ చేసినా అడిగితే చూస్తారు అక్క బయట మ్యాచెస్ చూస్తారు మా అమ్మకు నచ్చితే చేసుకుంటా అని అంటాంది
ఆయన ఎంత చిన్నప్పయి నుంచి వాళ్ళ దగ్గర ఉండేగా ఆయన ఎట్లా చేసుకుంటాడు
ఆ అయ అందరిని అందరుూ ఒక కాన్న అవుతారు మళ్ళ అంత గొడవలు గొడవలు అయిన ఉంటాయి అట్లా కూడా ఆల్రెడీ ఇంత ముందు గొడవలు బయటికి ఇచ్చుకున్నా కొంచెం చూసుకోవచ్చు
హ్మ్మ్
అల్లలోనే ఉంటే మంత ఆగమాగం అవుతది అన్నిీ ఒక్కొక్కనే ఉన్నాయి ఇల్లుళ మళ్ళ
ఇగ గుమ చి ఇళ్ళకు ఇళ్ళు ఉందా
ఉంది వీళ్ళకి కూడా ఉంది వీళ్ళకి వాళ్ళ పెద్ద మామయ్య కట్టించాడు కట్టిండు కదా అదే ఇల్లు ఇప్పుడుండే ఇల్లు నువ్వు రాల ఇటు సైడ్
ఆ దాంట్లోనే ఇద్దరు ఉండద
లేదు లేదు ఇప్పుడు వీళ్ళకి కూడా సపరేట్.
ఉమ్
పెద్ద మామ వెళ్ళలేమో అటు సైడ్ ముందు అటు బజార్ పోతారు మా ఇంటికి స్ట్రైట్ గా పోతారంటే వాళ్ళ ఇల్లు ఉంటది వాళ్ళ చి వాళ్ళ చిన్న మామా ఇల్లున వీళ్ళది అప్పుడేమో ఫస్ట్ చిన్న మామయ్య వల్ల ఇంట్లనే ఉండే ఇద్దా అందరూ వాళ్ళ పెద్ద మామయ్య వాళ్ళు సెపరేట్ ఉండే తర్వాత ఈ వీళ్ళకి ప్లేస్ ఇస్తే వాళ్ళ పెద్ద మామయ కట్టిండు ఆయన సుతర్ మేస్తే
అవును మాది కూడా పైన ట్యాంక్ పోసింది దాని ప్లాస్టిన్ తిరిలే ఏం జరిలే ఇక తాగి వేసి తాగి చనిపోయింది అ ఆ ప్లాస్టిన్ జిరిగిన అట్లా ఉంది ఐదు సంవత్సరం అయితే అది పోయబట్టి
అ అమ్మీ ఎన ోషి మామ
ఆహ్ మా అయ్యా ట్యాంక్ పోసిండు పైన ఇల్లు పైన.
అసలుయియె ఫస్ట్ తాగకుండా మంచినే ఉన్నాడు. మందు ఒపించి తాగకుండా మంచినే ఉంటే మా అన్నకు జాబు వచ్చినందుకు ఫ్యామిలీ వాళ్ళకి పెద్ద పార్టీ ఇచ్చిండు మంచిగా దేవునికాడ పోయెచ్చిండ్ర్. అన్ని చేసి ఇళ్ళు మంచిగా ఉన్నాడు మంచి ఉన్నాడు మళ్ళా మందు తాగడం స్టార్ట్ చేసిండు.
ఉమ్
పాపత్ మొత్తం అయితే మస్తు కావాలి ఆసిండ్రు ఆయన కోసం ఎక్కడున్నాడో ఎక్కడ వాయ ఎక్కడ ఎక్కడున్నాడో ఎక్కడ పడ్డాడో అని. ఇల్లు కూడా గలీజ్ గా రోత రోత చేసిర్రు ఆమెను మస్తు కొట్టిండ్రు అడ్డం.
ఆహ్
అత్తమ్మను కూడా మస్త్.
ఉమ్
ముందుగల ఆస్పత్రి పోతే సీరియస్. ఇట్లా అయ్యే సరికి. తీసుకపోయిండ్రు మళ్ళా తీసుకొచ్చిండ్రు మళ్ళా తీసుకుపోయిండ్రు చచ్చిపోయిండు.
అచ్చ సి తినకుండా ఇద్దరు ఇలా ఉంటారు మరి.
కానీ ఇక ఒక్కరు పెళ్ళాం చూతరని బాగుండే అని ఉండే బాగా పెద్దన్న ఇదొక్క అన్న ఏదన్న చూస్తే బాగుండు పెళ్ళి అని అనుకున్నాం మస్త్ బాగా మస్తు చేడ్చినాం అందరం ఇగ ఆయన అందరికి తెలుసు కదా మంచి కూడా అప్పు అంటే మేస్త్రి కదా ఇక అత్తమ్మ కూడా అందరికి తెలుసు కాబట్టి మస్తు బాధ అనిపించింది.
ఏ మావిలో మంచినే పోసిండు ఇక్కడ ప్లాస్టింగ్ ఇద్దాం అంటే ఇగ డబ్బులు తీసుకోడు ఇగ సగం ఇస్తా అంటే మొత్తం ఇచ్చే దాకా ఉక్కోడు తెలుస గొడవ పెట్టుకునాడు మాకు మొత్తం ఇస్తావనే డెక పోతానే అనడు మొత్త ఇచ్చినాంక ఇక తాగుడు చున్నీక రాను కూడ రాలే.
ఇంకా కతము ఆ పైసలు అటే.
తాగిండి ఇక ఇక చేత గారు లేవట్లేని ఇంటి పోయినప్పుడల్ల పడకుంటుండు తాగోద్ అని పండుండు ఇక లేవట్లేదు. నేను అట్లనే ఉంది పైన ట్యాంక్ క్లాక్షింగ్ జయలే ఏం చేయలే ఇక ఏమవుతదో ఏమో ఇంకా.
మలా మేము అందుకే ట్యాంక్ ఒపియలే ఆహ్ మరి ప్లాస్టిక్ తెచ్చు.
ఉమ్ ఈ ప్లాస్టిక్ చికితే అంటే మీ తెత్తే మనిషి ఉండుగానీ అది ఇక ఎండకి బాగాయండి ఎండి పగిలిపోతుంది అనివి అయితే చను ఉంటుంది అని చెప్పేసి ఇక ఇది పబించి
ఏది ఏటిది రెండు రోజులు ఉండే ట్యాంక్ కొద్ది రోజుల తర్వాత ఏమైతంటే ఈ ట్యాంక్ పోపిచ్చింది నీళ్లు ఇనుకుతయంట
ఉమ్
లేకపోతే స్లాప్ కేగా ఎనికేది.
ఉమ్
అందువల్లనే మేము పోపీయలేము ఇప్పుడు కొత్త గట్టిన ఇళ్ళలో ఎవ్వరం పోపియాలేం. అందరం డ్రమ్ లే పెట్టించినాం. కాకపోతే మరిన్ చిన్నది మా పక్కన వాళ్ళకి పెద్దడ్రమ్ము మేము మా పాతరిల్లు ఉన్నప్పుడే పెట్టించినం అప్పుడేమో బాత్రూమ్ మీద పెట్టించినాం మళ్ళీ దాని చిన్న కలెక్షన్లన్నీ తీపించి. మళ్ళా స్లాబ్ తీసి స్లాబ్ ఒపించినక మళ్ళా స్లాబ్ మీద పెట్టించినాం. మాకు బాత్రూమ్ సైడ్ బాత్రూమ్ నుంచి వచ్చినవి మెట్లు పెట్టడానికి వీలు కాలే బాత్రూమ్ మీద.
అటు సైడ్ పేంటీనే స్టెప్స్ ఆహ్ ఇపు ముందు ఉండేనే స్టెప్స్
ఇప్పు ఇటు సైడ్ పెట్నాం బాత్రూమ్ మీద బాత్రూమ్ మీద నుంచి వచ్చినాయి.
ఉమ్
ుట్ కాంపౌండ్ తిట్టి ఇ సైడ్ మెట్లు పెట్టి ఆ సైడ్ పూల కొట్టించిన మంచిగ్ ఉన్నది
ఈ మీగె ప డబ్బాలు ఆయన డబ్బాలు కూడా మా ఇంటికానే ఉన్నాయి
ఆ అయ్య ఆ డబ్బాలు ఎవడొ తీసుక పోతాడు
మొన్నొసై ఆమె మీ మా కింద కూడా పోస్తాను ఒప్పుకుని ఇంకా ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినాం
హు
కింద మేము ఒపించుకొని ఇస్తాం ననుకో మా అమ్మన్నదియ్య
ఏ సప్పడే కూడ పోయంద ఆత్తమ్మ
ఉమ్ సరెగా సర్లే అనుకుంటే పోంది అ దూరం పోవాలి మరి అనుకుంట అంటే సరే మీరైతే డెబ్బై అయితే ఐదు వందల ఎక్స్ట్రా ఇచ్చినాము ఇప్పుడు మీరు ఏమంటే ఇయ్యరు కదా మరి కింద కింద కూడా పోస్తా అని ఒప్పుకుండు ఇప్పుడు మళ్ళ మాటి కోసం ఎవరు వస్తారు మే ఎరితో ఒకకలతోని పించుకుంటాం అని అన్నది
హుమ్ ఇ ఆ డబ్ ఆ డబ్బాలయన్నె వచ్చిపోయిందా
ఉమ్ సరే
ఆ సరె మరి